టర్
హలో
హలో
అ అన్న ఏం చేస్తున్నావ్
ఏం లేరా అటెనెన్స్ అపోయిందా
అర్ధం కాలే ఆ అయిపోయింది అయిపోయింది
మల్ల ఎమ్మటే చేసినవు గా
ఆ ఫ్రీ ఉన్నావు అని
ఆ మళ్ళ ఎక్కియాలే ఒక ఐదు నిమిషాలయితే
నా ఇది ఇప్పుడు మీ అన్న కొలుపు ఎట్లా చెప్తాడు
ఎట్లా చెప్తడు అంటే
అంటే వారాలు ఏ వారం చెప్తాడు
అట్ట కాదు గురువారం గురువారం ఆదివారం ఆ చెపుతారు ఆదివారం మంగళారం గురువారం మంగళారమే ఎల్లమ్మ ఆదివార మెమో కోట మైస్ కొబ్బరిబోండాల్ ఉంటాయ్ గా గురువారం ఏమో పరశరాములు మంగళవారం రోజు అయితేనేమో పసుపు తెచ్చుకోవాలి
ఏం తెచ్చుకోవాలి హలో హలో హలో అన్న హలో హలో హలో అన్న
హలో
హు